చాల మనక ప్రాబ్లమ్ ఏైతే లో అే మనకు అలిసన్నా ముందు హలో మేడం మేడం వినిపిస్తుందా అంటే కొంచెం ఇక్కడ వె క్కేలు వెలుస్తుంది మేడంమ్ డిస్టబెన్స్ గా ఉంది మీరు లిఫేస్తారని చూసుకోలేదు సారీ ఫర్ మై డిస్టబెన్స్ మ్యాడం
ఓ పర్లేదు మేడం అదే పిలుస్తున్నాను హలో హలో అని చెప్పు చెప్పండి మేడం ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు భోజనాలు అయినాయా ఏం కర్రీలు మేడం
ఆ భోజనాలు అయినా మేడం సలి క్యారెట్ ఫ్రై చేసారు
మీ క్యారెట్ ఇష్టమా మేడం
ఆ మామూలుగా తినడం అంటే ఇష్టం మేడం కానీ ఇక్కడ బాగా కుక్ చేయట్లేదు అది పచ్చి పచ్చిగా ఉండడం వల్ల అంత తినాలనిపించడం లేదు యాక్చువల్ నేను ఎక్కువ ఫుడ్ తినను నైట్ టైమ్
ఓకే మేడం చెప్పండి మేడం హలో హలో హలో
హా
వినపడుతుంది ఏమైంది మేడం సడన్గా
మీ వాయిస్ అసలు ఇనిపించట్లేదు మేడం మాకు
అవునా సారీ మేడం ఫర్ ద డిస్టబెన్స్
సిగ్నల్స్ అంత బాగానే ఉందా మేడం
బానే ఉంది బాగానే ఉంది మేడం అది యాప్ నుంచి బయటకు వచ్చేసరికి పోయినట్టున్నాడు ఇదే పని చేేసుకుంటా మాట
ఆ అంటే ఇది యాప్ లోనే ఉండాలి మమ పైసు ఆ
బయటకంటే పవర్ బటన్ ఆ అయిపోయింది మేడం
ఆ ఉవున్నా మీరు ఏంక చేస్తారండి ఈ రోజు
ఏం చేయలేదు మేడం ఏం చెప్తాం మేడం ఇప్పుడు ఇప్పుడు మొన్న మా హస్బెండ్ కి ఇష్టం అనేసి ఆ స్నాక్స్ చేసాను మేడం టం
ఓ
ఆ స్నాక్స్ చేసిన ఆవాయిలు ఇంకా మా ప్యాన్ లో అలాగే ఉందనమాట దాన్ని వేరే దాంట్లోకి తీస్తున్న ఆయిలు
ఎక్కువ అలా కుక్ చేసిని ఆయిల్ లో కుక్ చేసిని యూస్ చేయకూడదు అంటా ఉంటారు న
అవున అవును మేడం వన్ టు టైమ్స్ అంటే ఏం కాదు మేడం మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ మా
ఆ కాల్లో మీరు మాట్లాడండి నాది క కండి ఆ నా కాల కదు అంతేకండి మీరు యాజడిజల్ గా మాట్లాడండి. కొంచెం మీ హస్బెండ్ అయితే త్వరగా పెట్టేండే చెప్ప కూడా అ చెప్పు ఆ అన్నే నన్ను అడుగుతున్నాడు. ఏంట అన్న అడిగాను పొద్దున్న కోపం వచ్చేసింది నాకు. ఇవాళ నాతో చెప్తున్నాడని చెప్పేసి, వాడు ఫోన్ బయటికి రూమ్ బయటకి వెళ్తూ మాట్లాడేసి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు నేను ఇం వదలలేదని మాట్లాడుతు ద అలా అడిగితే దాని దగ్గర డబ్బులు వచ్చ ఎమన్నా మర్చ్ అన్నం తిన్నాలి నేను ఆ మేడం ఆ మేడం వినిపిస్తుందా అప్పుడే అయిపోయిందా
జు మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్ డే మేడం
ఆహో విష్ చేస్తామని చెప్పండి మేడం
అందుకని మళ్ల
ఉంటా నీకు దండం పెడతా ఏంటి మేడం డిస్టబెన్స్ డిస్టబెన్స్ సాగు పడా మళ్ళ వాళ్ళ అందరి అప్పులు తీర్చుకుంటుంది. ఇంకేమి ఇంటికేం వత్తుంది. కంచం తిన్నాన్న తింటా కొనుకోదే మనస్పూర్తిగా మరీ అంత ఉంది పరిస్థితి లేనప్పుడు ఎవరున్నారు తెలుసా అక్కడ ఆ మేడం చెప్పండి మేడం
హలో
ఆ వినిపిస్తుందా మేడం
అదే మేడం బర్త్డే అని ఇంటికాడ నుంచి కాల్ వచ్చినాయి మేడం
ఓకే మేడం ఏమేమ్ స్పెషల్స్ అంట మేడం ఏమేం స్పెషల్ అంట మేడం ఈరోజు బత్ ఇదే కదా
అవన్నీ ఏం అడగలేదు మేడం
ఓకే మేడమ్ చెప్పండి మేడం అలా ఇంట్రెట్ చెప్తాను నేను ము ఏం లేదు మేడం మేము ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఒక హౌస్ ఉంది వాళ్ళ ఇంటికి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకుంటున్నాము వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ బర్త్డే అంట చెప్పు వాళ్ళ హస్బెండ్ బర్త్డేనా వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు హా వాళ్ళ ఇంట్ కి వెళ్దాం అని స్టార్ట్ యం మేడం మధ్యలో అ పార్టీ ఇస్తామన్నారు. ఇంటికెళ్ళక అవే ఇవాళ్సింది ఎంటి మేడమ్ ఇది అంత ట్లారు
లేదు మేడం ఈ పక్ కావాలంటే బట్టలువున్నాయి రండి ఉంతుకుదురుఅని అంటున్నాను మేడమ్
ఆహా వాళ్ళు ఏమి అట్లా ఏమి పని అక్కడ ఏమి ఉండదండి
అవునా మేడం సరే మేడం
చేసుకుంటారు మేడం ఆ ఖాళీ కొన్నప్పుడల్లా అలా వెళ్తా ఉంటాము
మరి ఎప్పుడు వచ్చినట్లేరు మేడం అదే అటు వెళ్ళినట్లు లేరు
అప్పుడప్పుడు వెళ్తా ఉంటాము వాళ్ళకి కూడా కనిపించమూ మేడమ్ అలా వెళ్ళి ఇల్లుని చూసిొసి వస్తేస్తాము
ఏం మేడం మరి తెలీదు నాకు కూడా అదే
అక్కడున్న చెట్లు పుట్ల మెమోరీస్ అక్కడ కొంచం కొంచం చెట్లు పుట్లు అవన్నీ రిసీవ్ చేసుకుంటాయి వాళ్ళకి మళ్ళీ ప్రాబ్లమ్గా ఫీల్ అవుతారని లోపల దాక వెళ్ళాము అండి వెళ్ళాక కొంచెం నీడుస్త్ తవ్వి చెట్లు అవును మేడం ఇల్లుని చూసి ఆ బానే ఉన్నారు మంచిగా అనుకుని ఇంకా వెనక్కొచ్చెస్తా ఉంటామ్
ఓకే మేడమ్ మోటర్ కదండి గ్లాస్ తో ఇవనా
ఎందుకు మేడమ్
మా వారు వాచ్ ఇర్ మా శ్రీవార్
అవునా మేడం వచ్చేసారా అప్పుడే
వొచ్చేసారు
ఉహ్ మీరు ఫుల్ హ్యాపీ అనుకుంటా ఉ ఇంక్ ఇంకా ఎంతో ఒక నాలుగు గంటలే ఉంది మేడం మీస్ సమయాన్ని మాకు కేటాయిస్తే అవును మీ మీరు మీ హస్బెండ్ తో హ్యాపీగా టైమ్ స్పెండ్ చేయొచ్చు
ఓకే ఓకే మేడం నాలుగు నిమిషాలేలేండ్ మేడం ఓకే మేడం
మూడున్నర నిమిషాలుంది ఇంకేంటి మేడం ఇప్పుడు ఏం కరీ చేసారు
ఏం చేయలేదు మేడం వేరే వాళ్ తో టిఫిన్ తెప్పించ్చాం
ఇప్పుడు టిఫినేంటి మేడం చక్కగా ఎదైనా రైస్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీ గా
లేదులేండి మేడం అంత ఏలా లేదు
ఉ ఏం మేడం కుక్ చేయడం రాదా మీకు ఎంతెంతో బుక్కకు బాపూ బా కుక్ చేస్తాను
ఆ
ఆ మాతో మీరు బిర్యానీ విత్ చికెన్ లెగ్ పీసెస్ ఎలాగా కుక్ చేయాలో నేర్పిస్తారా మాకు
ఓకే మేడం ష్యూర్
చెప్పండి మేడం మేము ఇక్కడ నోట్ చేసుకుంటాము
బిర్యానికీ కావల్సిన పదార్థాల్లో మీరెమెయ్యలనుకుంటున్నారో అన్ని ఎసేయండి
అఏంటి మేడ్ మేడం మళ్ళీ చెప్పండి
బిర్యానికి ఏమేమ్ ఎయ్యాలను కుహరన్నెసేయండి
ఓకే మేడం
ఉ
ప్పుడు వేసుకోొచ్చ మేడం
లేదు మేడం చింతపండు వేయకూడదు నేననేది మసాలాల గురించి చెప్పేది
ఓకే మేడం మ కరేపాక్ ఏసుకోొచ్చా
పకు వేసుకోవచ్చు కొంచెం ఫ్లేవరీగా ఉంటది
ఓకే మేడం కొత్తిమీర పుదీనా దాల్చిన చెక్క ఆ లవంగాలు ఎల్ కలు ఇంకేంటి మేడం ఏం గుర్తు రావట్లా అవును మ
చ్చుకోండి మేడం ఆటోమేక్గా